అలా ఏం చేస్తున్నారా
ఏం లే అక్క మీరు
ఏం లేదురా
అ లేదు ఎమి లేదు
ఆహా
సీరియల్ చూద్దామనే ఓపెన్ చేసిన
ఏం సరియల్ సుస్తవు
పోదర్ లి
ఆహో నువ్వు గుండె నిండా గుడి గంటలు చూడవా
అది కూడా చూస్తా నిన్న ఈ ఎపిసోడ్ చూడ్ లే అందుకే
ఆహా నేను నిన్న చూసిన నేను ఈ పొదరిళ్లు కూడా అప్పుడు అప్పుడు చూస్త్ కరూ వుల్ చూడట్లే లేదు
అవునా
హ
ఉ
ఏ బీబి జోడి చూద్దామని
ఇ లేద అక్క నేనూ చూడ్ లే దే ఇగా గాదు చాన్ సేపు ఉంటది అ
ఆహా
అఓ మ్యాచ్ చూస్తున్నా ఇగ చూస్తలేం రోజు
అయిపోయినాయి ఆరు ఎగ్జామ్లు
ఆ మొన్నటి వరకు అయిపోయినాయి ఏం లేవు ఇప్పుడు ఎగ్జామ్లు ఏమి లేవు గానీ ఇగ టెక్ మాకు ఇగ అయిపోయినంక ఉంటాయి. ఏప్రిల్ ఉంటాయి.
ఏప్రిల్లో ఉంటాయా ఈ ఒకటే ఇయరు కదా నీది
ఆ ఇది లాస్ట్ ఇగ అయిపోతుంది ఇకా టూ వన్ మంత్ టూ మంత్స్ అంతే
ఆహా ఈ జాబ్ డోలాడుకోవడమేనా మీకు దాంట్లో రావా జాబ్లు
ఇక్కడ మా బ్రాంచ్ కి తక్కువ అందరు అందరు బయటనే చూసుకుంటారు మాక్స్
దొరుకుతయా మరి దబ్బున బయట
ఆ దొరుకుతాయి అయినా ఇప్పుడు జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఎల్పిఏ వరకే ఉన్నాయి. జాబ్స్ అన్ని
అవునా
అయినా అందరు అయే చూజ్ చేసుకుంటురు ఫస్ట్ ఏదొ ఒకటి ఉండాలి కదా అని
అవునవును
మేము కూడా అప్లై చేసి ఉండే
ఆ
ఒక ఇంటర్న్షిప్ ఉంటది. ఆ ఇంటర్న్షిప్ వాళ్ళే ఇప్పిస్తారు
ఆహ
వాళ్ళే స్టై ఫండ్ ఇస్తారు అయిపోయినాక ఫుల్ టైమ్ వర్క్ ఇస్తారు ఇగ జాబ్ ఇస్తారు.
అహ అంటే ఫస్ట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్కనే చేసుకోవాలా
లేదు ఇంటర్న్షిప్ ఉంటది అక్కడ హైదరాబాద్ లో
హైదరాబాద్ లోనే ఉంటాదా
ఓ
ఆహ మీరిక్కడ అక్కడనే ఉంటరా ఇగ
ఆ ఉండాలి అంటే అప్లై చేసినాం ఇగ అది వస్తుంది కావచ్చు మరి మార్చ్ వరకి మార్చ్ ఏప్రిల్
ఆహా అదోస్తే ఇగ సమ్మర్ అడ్డేనా
ఆ కావచ్చు గట్టే అయితది కావచ్చు
ఇంటికి రారా మరి మీరు
ఆ ఇప్పుడు ఇక మొత్తం కాలేజీ అయిపోతది ఏప్రిల్ ఎండింగ్ వరకి
ఆహా ఈ కాలేజ్ అయిపోతే ఇ ఇంటికి రాకుండా ఆడికిపోతారా ఇగ
ఆ లేదు వస్తాం
ఓహో ఎన్ని గంటలకి లేసిరు మార్నింగ్?
మార్నింగ్ త్రీ థర్టీకే లేసినా ఈ రోజు
ఓహో మరి అప్పటి నుంచి మళ్ళీ పడు కోలెదా
పడుకున్నా పడుకొని మల్లా ట్వెల్వ్ థర్టీకి లేసినా
అవునా అందుకే కొన్ని నిద్ర రాట్లే నీకు నాకు నిద్ర వస్తుంది అందునే నీతో ఫోన్ మాట్లాడి పడుకొని మళ్ళీ సాయంత్రం లేసి ఫోన్ చేయాలి
ఊ
ఉ ఉ
ఇంకా అక్క మరి హాఫ్ సారీ కొనుక్కున్నా గాని మీద బ్యాంగిల్స్ లేవు ఏం లేవు ఏం చేయాల ఏమో
ఏముంది వైట్ కలర్ సిల్వర్ బ్యాంగిల్స్ ఉంటే అవి చూసుకొని వేసుకోవు
లేవో
అవి కూడా లేవా
రే పో
మరి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వేసుకుంటారు మీ ఫ్రెండ్స్ నీకేం ఇస్తారు?
ఏమో చూడాలిగా.
మరి ఫస్ట్ నువ్వు డిసైడ్ అయి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోవాలి అవన్నీ
ఉ నా ఏమి లేవు వాడ ఇంటికాడ
కొనుక్కొని పోవాలి
ఇ మా మమ్మీ ఏం లేదు ఇగ
ఉహ్ నువ్వు ఇది చూసినావ ఈ సినిమా డాక్టర్ ప్రసాద్ రావు కనబడట్లేదు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు
లేదు చూ చూడలేదు
బాగుంది నేను ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నా
అవి ఎపిసోడ్స్
ఆ జీప్ ఫై లో వస్తది కానీ మన మూవీరూల్స్ మొత్తం సినిమా ఉంది అది
అవునా చూడ డాల అయితే
నేను డౌన్లోడ్ చేసుకుంటా కానీ ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నా ఇవి డౌన్లోడ్ అయినంక ఆ తర్వాత చేస్తా
ఆ చూస్తే నైటే చూస్త మల్ల రేపు మ్యాచ్ ఉంటది
అవును మేము కూడా చూస్తున్నాం మ్యాచ్
ఉ రేపు ఫైనల్స్ కదా మ్యాచ్ ఉంటది
ఆ నేను కూడా నా కొడుకుని పండుకోబెట్టినగా లేసి ఇక్కడ చట్నీ చెయ్యాలి టమాటా చట్నీ చేస్తా మళ్ళీ సాయంత్రంకి కూర ఏం లేదు
హుహ్ హు
టమట చట్నీ చేస్తా
ఆహా
ఓహ నిద్ర వస్తుంది నాకు బాగా అవును మా దగ్గర కూడా బాగా ఉడుకబోస్తుంది
కూలర్ లేదక్కా మీ ఇంట్లో
కూలర్ ఉంది కాని దాని పంప్ ఖరాబ్ అయ్యిందిరా మా మమ్మీ వాళ్ళు పెళ్ళికి పెట్టిన కూలర్ ఉన్నది
అవునా
ఆ కానీ దాని పంప్ ఖరాబ్ అయ్యింది
ఊ చేపిచ్చుకోకపోయిరి మరి
కూలరు పంప్ ఖరాబ్ ఐతే మేము మా మా ఆత్తమ్మ వాళ్ళ కూలరుండే పాతది దాని పం పున్ తీసుకొచ్చి దీనికి పెట్టినం ఇగా ఆఫ్టర్నూన్ టైం లో పెట్టట్లేము కూలరు నైట్ టైం లోనో తున్నం మళ్ళీ కరాబ్ అయితే మళ్ళీ మాకు ఇబ్బంది అయిద్ది కదా అని
అవునా
ఊ నైట్ టైం లోనే పెట్నం
ఊహూ
నైట్ టైం లో కొంసేపు పెడుతున్నం బంద్ చేస్తున్నం
అవునా
ఆ
అదే చాలా ఉడక వస్తుందని
ఆహ ఏమి ఇస్తున్నారు మరి ఈసారి మీ తమ్ముడు వాళ్ళకి గిఫ్ట్
ఈ సారా ఏమియ్యనింక
ఏమ్ మీయరా
ఓహో లాస్ట్ టైమ్ ఇచ్చిన సరికి మళ్లె
అ
అయినా ఈసారి బడ్జెట్ లేదు నా దగ్గర
ఆహా
నా బ్లౌస్ కే పైసలైతున్నాయ్
మమ్మీకి చెప్పినావా మరి బ్లౌజ్ ఇంత అని
చెప్పినా చెప్పినా
ఏ మన్నది
అంతనా ఇక్కడ రెండు వందలే అని అంటుంది రెండు వందలు
మా దగ్గర మూడు వందలు తీసుకున్నామ బ్లాౌజ్ కి
ఉమ్ ఎవరు కుడుతలేరు రెండొ వందలకి అన్న చెప్ పిన్నా ఇగా
ఆహ నా బ్లౌజ్ కి మూడు వందలు తీసుకుంది
అవునవును
ఉమ్ మూడు వందలు తీసుకుంది తీసుకొని కుట్టింది కానీ నాకు ఫుల్ టైట్ ఉంది ఆ బ్లౌజు నేను చూసుకోకుండా వేరే బ్లౌజ్ ఇచ్చినా అ మా అఫ చూసు కుంటే మొత్తం మస్తు టైట్ ఉంది దాని కుట్లిప్పాలి
ఉహుమ్
కుట్లు రీమ్ వేసుకొని చూస్తా
అవునా
ఆ నువ్వు మంచిగా కొంచం లూస్ కొంచ కొంచం లూస్‌గానే కుట్టించుకో మరి టైట్
ఆ మా మమ్మీ బ్లౌజ్ ఉం ది అప్పుడు ఒకసారి సారి తెచ్చుకో కున్న ఆ బ్లౌజ్ ఇక్కడనే ఉంది
ఆ బ్లౌజ్ మరి నీకు మంచిగా వచ్చిందా గల్ అది ఇది
ఆ బానే ఉంది ఈ స ఈ సైజ అయితే కుట్టండి ఒకవేళ ఇం కా మరీ లజ్ అయితే అప్పటిక అప్ప ప్పుడు కుట్లేయిచ్చుకుంటా అని చెప్పినా అయితే అమె అస్ కరలే అమ్మ నన్నది
అహా అవునా
ఉమ్ అంటే ఫస్ట్ మొత్తానినికి అయితే టైట్ ఉండొద్దు ఫస్ట్ లూజ్ ఉంటే దాన్ని బట్టి సెట్ చేయించుకుందామని
అవును లూజ్గా ఉంటే మనం కుట్లు వయిించుకున్నా ఏం కదని టైట్గా ఉంటే మళ్ళీ కష్టమైద్ది
అదే చెప్పినా దీన్ని బట్టి కుట్టండి తర్వాతకి మళా లూజ్ అయితే ఉ కుట్ కుట్లు వయిించుకుంటా అని చెప్పినా
ఆ ఏముంది ఒక రోజు చేస్తే నేను కూడా వేసుకుంటా వేసుకొని చూస్తా నాకుొస్తే బ్లౌజ్ వస్తే వేసుకొని చూస్తా
ఉమ్ సరే అక్
పండుగకి వస్తా కదా
ఉమ్ నేను కూడా అది వేసుకొని మా తమ్ముడి తోటి బయటికి పోయి ఫోటోలు దిగుదాం అనుకుం
మ మమ్మీ అక్కరా అంద మీర మీర పోయ దిగోధు తర ఫోటోలు
ఇగా ఏదో మాతమ్ముడు తీసుకోవాలి కదా ఫస్ట్
ఉహు నువ్వు మీ తమ్ముడు మీ చెల్లి ముగ్గురు పోతారా
ఏం తీసుకోపోవాలి కదా ఫస్ట్ టైం
తీసుకుపోతడా లేకపోతే కెమెరా ఇంటి తీసుకురమ్మని మంచి లొకేషన్ లా దిగొచ్చు కదా
కెమెరా తేడుగాని ఐఫోన్ ఉంటది వాళ్ళ ఫ్రెండ్ది సుశాంకు ది
ఆహా
ఆ ఫోన్ ఇస్తడు
ఆహా నేను కూడా నా కొడుకు మంచి అడ్రస్సు లేసి ఫోటోలు దింపాలి
హు
బర్త్డే వస్తుందిగా అనేది
అవునవును
అమ్మో ఇగా సెకండ్ బర్తడే నార్మల్గానే అయితది
ఉహు ఎక్కడే చేస్తారు
ఇక్కనే చేస్తాం మా ఊర్లో నార్మల్ నా జస్ట్ మమ్మీ వళ్ళని పిలిచి జస్ట్ మా మమ్మీని మా చెల్లె వాళ్ళని పిలిచి మా అత్తయ్యమామయ్య ఉంటారు
అవునా
మా ఇంటి వరకే చేసుకుంటాం ఇగ ఎవ్వరిని పిలువం
ఉహు
ఈడే చిన్నపిల్లల్ని పిలుస్తాం
హు
హు పెద్దగా చెయ్యం బడ్జెట్ లేదు పెద్దగా చేయడానికి
హు ఫస్ట్ బర్త్డే చేసిలు చేసిరు కదా
అందుకే మల్ల సెకండ్ బర్త్ డే అయిపోగానే మాకు మోహరం వస్తుంది మొహరం మే కొయ్యాలి
అవునా
అందుకే ఇక పెద్దవి చేయం చిన్నగానే చేస్తాం
ఉహు
అవునా మొహరం కి మేక చేయాలి మళ్లీ ఈయనకు ఫంక్షన్ కి ఓ అమ్మ ఫంక్షన్ ఉన్నది కదా
అవును ఎప్పుడు చేస్తారు ఫంక్ష
మళ్ళీ ఇప్పుడు మీ అందర హాలిడేస్ చూసుకొని దసరా లా చేద్దామని చూస్తున్నాం
అవునా మళ్ళీ వచ్చేదా ఓకే ఓకే
మళ్ళీ దసరా అయితే అందరికి మంచి హాలిడేస్ ఉంటాయి కదా
అవునా అవునవును
కి వాళ్ళందరికి పిల్లలకి అన్నయ్య వాళ్ళకి అందరికి హాలిడేస్ ఉంటాయి కదా హాలిడేస్ లో చేేస్తే మంచిగ అందరు వస్త త్ రు కదాని
మ్మ్
అప్పుడైతే అందరు వస్తారు మంచిగా హాలిడేస్ ఉన్నట్
ఊ
మంచి ఉండొచ్చుని
అంతే
అవునా
ఆ కొంచెపు పడుకుంట కుక్క
నేను కూడా పడుకుంటలే మరి
సరే బాయ్ బాయ్